ఆ
హలో ఏం చేస్తున్నండి ఆ బాగున్నారాండి
బెళట హ్యాపీ ఉగాది ఆ
అ అడి
ఎలా జరు
దక్షిణంగా బానే జరుపుకున్నామ అండి పర్లేేదు మా నింగ ఎంత పని అయ్యంది నిన్న మాకు ఒకటే పని బధానంచివిని మాకు
ఆ మన్న అ మాబస్ సతే కలి స వచ్చింది కదా కొంచెం ఎర్లీగా పను రావడానికి అవ్వలేదు సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అదా
సెవెన్ థర్టీ అలా ఎయిట్ వరకు అన్నారు ఇక మేము కొంచెం లేట్ గా వర్క్ డిలే
ఆ సెవెన్ సెవెన్ వరక సెవెన్ వరక ఉంటే ఇంకా అవునా
ఆ సెవెన్ అన్న కడ పొయిట్కేనా ఆ కొనుక్కొచ్చుకోవడమే ఇక మనం మన షాపుకి వెళ్ళి షాపులో కొనుక్కోడమే ఆ మాడి ఖాళీయే మా చుట్ కొంచెం మాది విలేజ్ అండి మా పక్కన వాళ్ళు తెచ్చిచ్చారు మామిడి ఆకులు చ వేపపువ్వు
ఆ అసలు ఈసారి చాలా లేటుగా వచ్చాయి మావిడికాయలు కూడా
అవునవును కొన్ని చోట్ల కూడా ఎక్కువగా కాయలేదంటగాయలు కూతరా
అన్ సీజన్లు ఉన్నాళ్ళు రైయిన్స్ ఒకటి పడుతున్నాయి మీ వైపు ఏమైనా ఉందా రెయిను
లేదండి ఏం లేదు వేరే చోట్ల పడుతుంది
అసలు నార్మల్ గా కాదు చాలా హెవీగా పడుతుంది ఫుల్లు గాలి ఆ పూసిన మా మామిడి పూత కూడా రాలిపోతుంది
అవునా రాలిపోతుందండి ఈసారి ఎందుకో మరి అనస్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నాయి పోయామా అయితే మన పొల్యూషన్ వల్లే వస్తుందంటండి మనం ఎక్కువ ఇప్పుడు మనం వెహికల్స్ లో వచ్చే ద్వారా యొక్క పొగ మళ్ళా ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడతాం కదా
అవన్నీ కూడా తగల పెట్టడము వాటి వీటి నుండి రిలీజ్ అయ్యే కార్బన్స్
ఆవే దాని వల్లనే ఇప్పుడు మన ఓజోన్ పొర అనేది పలచ బడుతుంది అన్నమాట ఓజన పొర
హ్మ్ ఆల్రెడి ఇంకా ఆ యూవి రేస్ అన్నవి ఎక్కువ భూమిని తాకడానికి కి అంత ఇదిగా పలచబడిపోయింది
అవును దాని వల్ల ఏమైనా మన ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్ అవుతాయ అంటారా ఇంకా మనకి
ఆల్రెడీ స్కిన్ క్యాన్సర్ అనేది మనకి ఉండనే ఉందిగాద
అవునా
ఫుడ్డు ద్వారా వెళ్తుంది ఆ కార్ అది లోపలికి మూడు దశలు అయితాయి బాడీ లోపల కేన్సర్ కిందికి కనపడతాది ఇంకా యూవి రేస్ నుండి అ మనకి కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు ఆ మళ్ళీ నేన్ జీరో ప్రొడక్షనా వీళ్ళుంటా. ఈ ప్రాబ్లెమే ఎండ వరకైనా
ఆ మరి దాని నుంచి మనమన్నా సెక్యూర్ గా కాపాడుకోవడానికి ఏంటండి
ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టిచ్చుకుంటున్నారు ఢిల్లీ అయితే అసలు చెప్ప లేకుండా ఉంది
ఓహో
స మామూలుగా కాదు
ఓకే
పొద్దున్న లేసి ఆఫీస్కెళ్ళాలంటే కూడా భయమే వాళ్ళకి ఒక ఆ మనక్ ఇంతక్ ముందు, కా కోవిడ్ టైం లో ఒక, ఎన్ సెవెంటీ ఫైవ్, ఈ టైప్ ఆఫ్ మాస్కులు ఉండే గుర్తుందా.
అవున్, అవును, అవునావును.
ఇప్పుడు గుడా అంత, పొల్యూషన్ కంట్రోల్ . మాస్క్ లేక్ ఉన్నా గుడా, అసల్ ఇంకా సరిపోవట్లేదు అనమాట. ప్రతి ఇంటికి ఆ ఎయిర్ ప్యూరిఫైర్, మెషిన్స్. ప్రెస్ వాళ్ళు వెళ్ళడం అనేది, ఇంకా మాస్క్ బేట్టుకోనే వెళ్ళడము. అసల్ ఆ పొగ్ పొగ మంచులాగే ఉంటుంది మొత్తం అంతా, కానీ అది పొల్యూషనే. ఏవి కనిపిచ్చదు, ఆ డ్రైవింగ్ చేస్తుంటే గుడా ఏమి కనిపించద్, టా
ఆ.
ఆల్ ద బెస్ట్ ఇంకాయమ్. మిగితా స్టేట్స్ అంత ఇదిగా, అవ్వకముందే కొంచెం అవేర్నెస్ సే చ్చుకోవాలి అంది.
మన స్టేట్కి మనం ఎట్లా కాపాడుకోవాలో, మన దేశాన్ని, ఉహు.
గ్రీనరీ బెంచుకోవడమే, ఫస్ట్ థింగ్ అది.
గ్రీనరీ పెంచుకోవడం అంటార్ ఇగ.
ఇప్పుడ్ ఇంట్లో ఉన్న కొంచెం స్పేస్ అయినా గుడా, మనక్కి, ఆ ఆక్సిజన్ రిలీజింగ్ ప్లాంట్స్ అనీ, ఉంటున్నాయి గదా. కొంచెం కొంచెం, అవి వెంచుకోవడము, ఇంకా వెజిటేబుల్స్ గుడా మనం బయట కొనుక్కోకుండా కొంచెం, చం ఇంట్లోనే కుండీలల్లో కిచెన్ గార్డెన్ లాగా, డ్రెస్ గార్డెన్ లాగా, ఇప్పుడ్ ఆలావికి, మనకి ఆ సిట్ టిస్ లో, టెర్రస్ గార్డెన్స్ ఫామ్ అయితున్నాయి.
అవునండి అవును. అవునండి చాలా మంది, ఓ వాటి గుడ్నా. చాలా మంది, కొంతమంది ఏం చేస్తారంటే పైన్ నా, బిల్డింగ్ పైన బలే బెంచుతున్నారు, అందరు కూరగాయల మొక్కలు, పూల చెట్లు. అహువును.
ఉమ్మ్ అదే, ఉన్ ఎంత బాగా అంటే, వాటి
అవును.
ఎవర్ ఇది ఇప్ మనకి ఆ రేట్,
ఆ ఓకే.
ఓట్ పెట్టేస్ లన్నీ గుడా ఇంట్లో మనకి, అవును కూరగాయల్ ఫ్రూట్స్ తోకల్, టు, కాఫీ వేట్టినప్పుడు, ప్రత్ అ లేకుండా దాన్నుంచి బా, వాటర్ వేకేండ్.
ఆ
సపేట్ ప్రత్యే మీ ఇంట్లో చెట్లెం మ్యాడమ్ హలో